ఎలా ఉన్నారు?
మీరేం చేస్తున్నారు బాగున్నారా?
బావున్నాం మీరు బావున్నారా
ఔను అవునండి తిన్నారా అండి
మ్ లేదు ఇంకా మీరు తిన్నారా
ఎందుకు తిన్లేదండి
తిందామని మేము హాస్టల్ ఉంటాం పై నుంచి కిందికి వచ్చేసరికి ఇక్కడ అయిపోయింది రైస్ మళ్ళీ కుక్ చేస్తున్నారు మా హాస్టల్లో ఉంటా నేను
ఉ హ్మ్
ఏం కర్రీ మీది
చికెన్ అండి
ఆ వినిపిస్తుందా అండి వాయిస్
ఆ వినిపిస్తుంది ఏం కర్రీ అంటున్నా హలో
చికెన్ అండి మీదేం కర్రీ
మాది పప్పు కర్రీ. పప్పు కాకరకాయ ఫ్రై
హ్మ్ నైట్ కాలేజ్ కెళ్ళారా ఈరోజు?
వెళ్ళినాం, మీరేం చేస్తారు కాలేజా?
ఆ కాలేజే అండి.
ఏం చదువుతున్నారు ఇప్పుడు
అండి మీరేం చదువుతున్నారు
ఆ
విద్య అండి
అర్ధం కాట్లే
డిగ్రీ అండి
అహా! డిగ్రీనా? కొంచెం మెల్లగా మాట్లాడ్ ఉన్నట్టున్నావ్ అందుకే వినిపీయట్లేదు నేను ఎం సి ఏ డిగ్రీ అయిపోయింది నాది
అవునా నా డిగ్రీ అయిపోయి నేను తీ అనిన్ ఏ ఇయర్ మరి ఇప్పుడు
ఫైనల్ ఇయర్ అండి
అవునా ఊహూ ఊహూ ఏం చేస్తున్నారు ఈ ఎంత మంది
ఇన్పియట్లే అండి మీ వాయిస్ సరిగ్గా
ఇన్పియ్యట్లేదా ఎంతమంది అంటున్నా
తమ్ముడు నేను ఇద్దరమే అండి
అవునా
మీరెంతమంది అండి
మ్మ నేను ఇద్దరం
అవునా
మ వెల్ల మరి కాలేజ్ వెళ్ళినావా మరి
హా
కాలేజ్ కి వెళ్ళిన అంటున్న
ఆహా లేదండి నేను హాస్టల్ ఇంటికి వచ్చా మా మామయ్య వల్ల కూతురుది పెళ్లి ఉండే పెళ్ళికనే వచ్చానండి
అవునా అయిపోయిందా మరి మ్యారేజ్
ఆ అయిపోలేదా అండి ఇంకా ఉంది ఫస్ట్ కి ఉంది ఎంగేజ్మెంట్ కి వచ్చి ఇక్కడే ఉండిపోయా
అవున అ హమ్
ఏం చేస్తున్నారండి మరి హాస్టల్లో మీ స్నేహితులు ఏం చేస్తున్నారు
ఆ
దా వాళ్ళు ఉండే లోపు గ్యాస్ అయిపోతానే అని రైస్ కుక్కర్ మీదనే వంట చేస్తారు ఇంకా
అవునా ఇంకా రావట్లేదా అండి గ్యాస్లు
రావట్లేదు కదా మన ఇండియా లో అంటే తక్కువ ఉంది కదా షార్టేజ్ కదా
ఆ అవును అంటే మొన్ననే న్యూస్ చూసిన రీసెంట్గా
ఉన్న
ఒక ట్రక్ వంపించిరు అని చెప్పింరు
కానీ సరిపోవట్లేవు అవన్నీ
ఉహు
ఉ
ఇక్కడ మా ఊర్లో విలేజెస్ లోన అయితే వస్తున్నాయి అండి బుక్ చేస్తేనే వస్తున్నాయి బ్లాక్ అట్లే రాట్లేగానే
నోమా
ఇంతకు ముందు లిమిట్ ఉండే గదా అండి ముప్పై రోజులకి ఒక గ్యాస్ అని ఇప్పుడు ఆ కుడు నలభై ఐదు రోజలకు ఒక గ్యాస్ అని ఇట్ల వెట్టిరు గ్యాస్ లేకపోతే దొరకత్ లేవు గదా
ఆ వువ
మీ చూస్తారా అండి మీరు
వాడి చూసి స్క్రోల్ చేస్తుండే చూస్తా అంతే స్పెషలీ అవో ఏం జూడం గాని
మాది అంత అదే బ్యాచ్ అండి ఇప్పుడు ఉన్నది ఎమ్ జెస్తానా ఉ ఏంటండి మరి కబుర్లు కాలేజ్ లో ఆ
చూస్తారా న్యూస్ అంటున్నా
ఆ అప్పుడప్పుడు వెయిటింగ్ న్యూస్ చూస్తా అండి
ఉ మీటింగ్ పోయిందా అది గూడ ఆఫ్ జేసినా నేను నోటిఫికషన్స్ ఎందుకు అంటే ఊకె టిగ్ టిగ్ అంటంది ఫోన్ అని
ఇన్ కొన్ని రోజ్ కులు మొత్తం అన్ ఇన్స్టాల్ చేసాన అండి డిలీట్ చేసిన యాపే
అంటే ఇది చూడాలి పక్కా అన్నట్టుగా వాళ్ళ హెడ్లైన్ వెడతారు దానికి
ఉ
లేచినట్టే జాబ్ ల గురించి వెడతారు
అమ్ నాయు ఏం ఉండదు
ఆ చూస్తే ఏము ఉండదు ఓపెన్ చేస్తే అందుకే బోర్ కొట్టి డిలీట్ చేసేసిన ఇగ ఏ నోటిఫికేషన్ పడితే తెలుతానే ఉంటది ఇంగా
ఉ
మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు
మమ్మీ మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళిందండి పెళ్లి పనులు ఉంటాయి గదా
ఆ
డీ ఏమో బయటికి వెళ్ళిడు ఇక్కడ శ్రీరామనవమి గదా అండి ఆ దేవుడు దగ్గర అవ అన్నయ్య శాందుతుంటే వెళ్ళిడు డాడీ తమ్ముడు ఏమో ఏన్ ఇప్పుడైతేనే పాడుకున్నాడు ఫోన్ చూస్తూ
విలేజయనా మీరు సిటీ టైప్ ఆ
విలేజ్ అండి బాగుంటది మా ఊరికి రావాలి ఖచ్చితంగా మీరు
ఆ వస్తా మీరు పిలిస్తే ఎప్పుడుంట అప్పుడుస్తస్త
డి
అ
మ చాలా బాగుంటాయి కద
బావుంట మాది కు డా విలేజ్ ఎ తన్ని ఎం చెలు
ఉండి ఉండి విలేజ ఉందే ఫీల్ అండలు ప్రశాంతంగా ఉంటది మనస్సుకి
ఇక్కడ ఉన్నప్పుడేమో అక్కడికి వెళ్ళాలనిపిస్తుది ఇక్క అక్కడ ఉన్నప్పుడు
అవునండి అసలు అలానే అపిస్తది
మరి
ండి మా ఇంటి దగ్గర అరటి చెట్టు ఉంటదండి మా ఇంటి ముందు
ఆ
చెట్టు గెళ్లేసింది అవి ఎప్పుడెప్పుడు పండుతాయా అని రోజు చూస్తానా
మాగూడ చెప్పండి వ తినటం చాలు ఉంటాయి కదా కోతులు తినట్లే లేవా మరి ఆరె పండ్ల నీ
ఆహా ఊర్లోకి కోతులు రావండి మా ఊరు అంటే చేను దగ్గర ఇట్లు ఉంటాయి అన్నే ఊర్లోకి రావు
మా ఊర్లోయితే ఫు అంటే పొద్దుళ అయితే కోతలే ఒకటే మా ఇంటికి
అ బా
ఉ
మా ఊకేందా అడి మా మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉండయి నిమ్మకాయ చెట్టు జామ చెట్టు అన్ని కూరగాయలు ఇట్లా చాలా పూల చెట్లు ఉంటాయండి చాలా ఇష్టం నాకు చెట్ల అంటే అ
ఉ
ఇంకా ఏం చేస్తున్నారండి
ఏం లేదు అన్నం కోసం ఎదురు చూస్తన్నా
అవునా
మ్మ్
ఈ టైం కొడుకుంటారండి ఈ రోజు మామూలుగా అయితే
లెవెన్ యితు పక్క లెవెన్ ట్వెల్ వన్ కూడా అయితది
అవునండి హాస్టల్ లో ఉంటే అంతే ఇ న్యూస్ చూస్తూ చూస్తూ ఉంటాం టైమ్ సలు ఎలా గడిచపోయింద కూడా
ఈజు కూడా బోరు కొడుతుంది ఒక్కొక్కసారి అయినా నిద్ర రావట్లేదు మళ్ళా ఇప్పుడు ఉడకపోతాను ఇంకక్కొక్క రోజు వామ్మో
ఇదొక్క రీలే ఇదొక్క రీలే అనుకుంటా పది రీల్స్ స్క్రోల్ చేస్తాను ఇగా
అవును ఏం చేయాలిదిల్వాక ఇంకా ఫోన్యబట్ పెట్టుకుంటాం కదా
ఆ
ఉ
మేమైతే అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అంతా కూర్చొని మూవీ చేసుకుంటాం ముచ్చట్లు పెట్టుకుంటాం బాగుంటందండి తెరగ స్థాయిలో మీరు అట్లా చూస్తారా
లేదు బూమలు ఉంటాయి చాలా పైన ఎంత కూల్గా ఉంటేది ఎవరితోనైనా ఫోన్ మాట్లాడితే పైకి వెళ్ళి మాట్లాడతాం అది కూడా అటు ఇటు తిరుగుకుంటా మట్ అలా ఒక దగ్గర నిలబడ్డం అంటే దోమలచ్చిూడుతనే ఉంటాయి
మార్నింగ్ ఏ టైమ్ క లేస్తారండి మరి లెవెన్ కు పడు
ఇవే ఇవ్వేను నైటు కూడాయితే కాలేజ్ ఇస్ పోవాలంటే సెవెన్ కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి టిఫెన్ చేసి పోతామింగా
అ
మాక్క గాలి వేస్తంది సెవెన్ గి ఐదుకిి వస్తంది నేను లేసి నిద్రమ్గుతోని హలో అంటే ఇంకా ఇంకా లేవలేదా హాస్టల్ నుండి చదువుకోక ఎందుకు పడుకుంటానో వంటదు ఇంకా పడుకోవడానికే పోయినావా అని ఫుల్లు తిడ్తది డింగా
హాస్టల్ కాలేజ్ ఓకే దగ్గర అని మీదీ
వన్అవర్ వన్ అవర్ పడ్తది కాలేజ్ కి హలో
లేదండి ఎం ఉండదండి
మీకు మరి
కే యు అండీ అంటే ఆ ఎ యూనివర్ టి కే యూ కాలేజేమో శ్రీ చైతన్య అండీ డిగ్రి కాలేజ్
వరంగళ్లేనా
ఆ వరంగల్లే అండి రెండ కలిసే ఉంటాయిగా
హ మ ఫ్రెండ్ అదే కాలేజ్ ఉండే అనుషా అని ఇప్పుడు అది డిగ్రీ అయిపోయింది ఫైనల్ ఇయర్ అంట అద్దుమానం అన్నే అన్లే
అవునండి మీకు మీరే
బి కమ్ తీసుకొని ఉండే మా ఫ్రెండ్ అనుష అని ఐడియా ఉంద ద్యమైన
ఆ లేదండి
అ ఉ ఆదన్నమాట మల్ల మీరే బ్రాంచ్
బీ జెడ్ సి అండీ నేను
ఆ
ఉ
ఓకే మరి ఉం
ఓకే అండి బాయ్ అండి